హెలో
డ్తుందా
వినబడ్ తుంది
ఎనీ టెల్లు
ఎండె వేరీనె స్టల్లు
ఏముంది ఏం లే పండకి ఎప్పుడు పోతునవ్ అమూల్ ఇంటికి
పాండకి పోతా రేపయినా ఏలుండి అయినా పోదం అనుకుంటున్నా
ఉమ్ బాగ జరుపుకుంటారా మీ కాడా
ఆ మంచిగానే సెలబ్రేట్ చేసుకుంటాం ఏముండే అంటే పెద్దగా ఏముండదు ఇంట్లో వరకే కదా
ఆ అంటే గుడికి పోవడం గాని
పోతున్నారా ఇంటికి
ఆ పోవాలి నేను కూడా మాకాడా కూడా అందే అంత పెద్ద గేమ్ సెలబ్రేట్ చేసుకోరు ఏమయినా పచ్చడి చేసుకుంటరు
బక్షాల చేసుకోరా
అవి కూడా చేసుకుంటాం కొంతమంది ఉమ్ కొంతమంది గుడికి పోతారు ఆ రోజు కొంతా కొత్త పంచాంగం కొంతమంది గుడికి పోతారు కొత్త పంచాంగం ఓపెన్ చేస్తారు
ఆ అవును చూపెట్టుకుంటారుగా ఎట్లా ఆ అవును
ఆహా తెలుగు
ఎవరిది ఎట్లుంద అనేది జతకలుచూపేట ఉంటంటే
కొత్తవా కొన్ కొత్త సంవత్సరం కొత్త పంచాంగం చెప్తారు ఉమ్ మంచు మచోలు వాళ్ళు పోయి చూస్ కుంటారు కూడా మన లాంటి వాళ్ళమే ఎక్కువ హోము
అవును అంటే ఇగా వాళ హలో ఎట్లుంది మనది అనేది తెలుసుకోవడానికి మనకేముంది ఎట్లున్నా ఏం కాదు లే మాది
ఉమ్
ప్లాన్ ప్లానింగ్స్ ఉంటే చేసుకోవచ్చు అనేసి దాని గురించి పండుగ రోజు పోయి తెలుసుకున్నాను
ఉమ్ ఈ సంచారం ఎట్లుంది వర్షాలు ఎట్లా పాడ్ తాయి పంటలు ఎట్లా పండుతాయి
ది అనేది అని తెలుసుకుంటాంటారు ఇగా
ఇ ఊల్లోళ్ళు కొంతమంది పెద్దలు పోయి అడుగుతారు
ఆ అంటే కాలం దేని మీద వుంది అట్లా తెలుసుకుంటరు
మొన్ననే హోలీ కూడా అయిపోయింది
ఆ హోలీ హోలీ సెలబ్రేట్ చేసుకున్నారా
చేసుకోలే మేం అంత ఎక్కువ ఏమి ఉండదు ఇక్కడ
మా దగ్గర కూడా మా ఆ రోజు ఏదో అని చెప్పేసి చే చేసుకునేటోళ్ళు కూడా ఇవ్వాలి కాదు రేపు
ఆ ఈ సర రెండు రోజులు డౌట్స్ ఫుల్గా కొంతమంది వఏసుకున్నారు కొంతమంది ఏసుకోలేదు కొంత మందికి ఎప్పుడో తెలియక చేసుకోలేదు కొంతమంది ఇంట్రెస్ట్ లేక చేసుకోలేదు
అవును
ఊ ఇగ ఇప్పుడు హోలీ అయిపోయింది ఉగాది కూడా నెక్స్ట్ అయిపోద్ది నెక్
ఆ ఇగ ఉగాది ఉగాది అంటే ఉగాది కూడా దగ్గరకి వస్తనే ఉంది
ఆ నెక్స్ట్ శ్రీరామనమావి
హలో
హలో నెక్స్ట్ శ్రీరా మనావి
ఆ అవును
ఊ మంచి
ఇగ మా మమ్మీ కి ఊర్ళ మంచి ఏ ప్రతి ఊర్లే సెలబ్రేట్ చేస్తారా సీతారాముల కళ్యాణం చేతరు
సీతరాముల కళ్యాణం చేస్తారు
ఆ బానే ఉంటది మంచిన జరుతది మాఊళ్ళో కూడా
ఊ మంచి అన్నదానం కొన్ని ఆ పోయినాం కొంతమంది వీలైతే అయితే అన్నదానం కూడా చేతరు
ఆ అవును చేస్తరు
ఊ మంచిగా ఊరుళ్ళంతా ముంగడ వాడి సెలబ్రేట్ మంచిగా గ్రాండ్ గానే సెలబ్రేట్ చేసుకుంటారు కొంతమంది చేసుకోరు
ఆ మాగాడ అన్న వానవానవైతె అయితే లేదు పోయినసారి గాని లేే మామూలుగనే ఇగ కళ్యాణం జరిగింది అందరు పోయిలో వచ్చిన అంతే ఏం లేదు అంతే స్పెషల్గా అయితే
శ్రీరామనవమి తర్వాత ఇగ రెండు నెలు ఖాళీ ఇగ సమ్మర్ ఏమి ఉండదు ఎక్కువ
అవును
నెక్స్ట్ వచ్చేది ఇగ రాఖీ బోనాల అంటే ఇగ మనకు తెలంగాణ స్పెషల్
బోనాలు చిన్నగానే నార్మల్గానే ఉంటాయ
హు నెక్స్ట్ ఫస్ట్ హైదరాబాద్లా గ గ్రాండ్ గా తీస్తారు ఆషాఢమాసంలో చేసుకుంటారు.
ఇక్కడే కదా
అక్కడ జరిగినంకా మళ్ళీ శ్రావణ మాసంంలో మన
మన ప్రతి గ్రామాలలో జరుగుతాంది
తెలంగాణ స్పెషల్ బోన్
బోనాల జాతరై క్క
ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క తీరు ఆ
ఆ
అసలు అది దాని గురించి ఆ పండగ గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటారు
ఆ కానీ మన గ్రామాలలో అంతగానం జరగదు కదా
హు
ముఖ్యంగా ఇక్కడ మాత్రం ఏదో అంటే న నా నార్మల్గా పోత అంటే పోతున్నాం చేసినాం అంటే చేతన్నాం అన్నట్టు
కానీ హైదరాబాద్ లా మంచి
మంచి జరుగుతాయి అవును మళ్ళీ అక్కడ కూడా అంటే ఏ వాడక వాడ లెక్కనే జరుగుతాయిగా
ఆ ఏ కాలనీకి ఆ కాలనీ
ఆ కాలనీ చేసుకుంటంటారు అందరు ఒకసారి ఒకసారి చేసుకోవాలి అట్లా
అక్కడ అషాడమాసంలో అయిపోయినంక గ్రామాలలో శ్రావణమాసం
ఆ నా వల్ల ఇగ ఏ రోజు మంచి ఉంది ఎట్లు ఉంది
ఒక కూర ఒక కార
ఆ అవును
ఆ బోనాలు అయిపోయినాయ్ అంటే ఇక వినాయక చవితి తోని స్టార్ట్ పండుగ బోనాలు అయిపోయినాయి అంటే ఇగ నెక్స్ట్ వచ్చేది వినాయక చవితే
ఆ
వినాయక చవితి కొంతమంది తొమ్మిది రోజులు జరుపుకుంటారు. కొంతమంది ఐదు రోజులు జరుపుకుంటారు.
స్పెషల్ గా చేసుకొని పోతారు ఏమైనా అంటే డైలీ
డైలీ ప్రసాదాలు పూజలు భజన కార్యక్రమాలు అన్నదానాలు
ఆ రోజు అవును రోజు జరుగుదండి
అప్పుడు ఎక్కువగా పెట్టకపోయేది కాని ఇప్పుడు అన్నదాన కార్యక్రమం
ఒకొక్క ఒకొక్క
అందరు ముందు వాడి మనిషిని తీసు
ఉమ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఒక గణపతి కాడ పెట్టుకుంటే తొమ్మిది రోజులు
ఉమ్ భజన చేయడం పూజలు చే కుంకుమ పూజలు చేయడం
అవును భజనలు అప్పట్లో వేసేది ఇప్పుడు ఎక్కువ మైక్ లో పెడతారుగా
పాటలు పెట్టి
పెద్ద పెద్ద బాక్సులు పెట్టి డాన్స్ వేసుకుంటా సెలబ్రేట్ చేస్తారు
ఉమ్ అన్నదాన కార్య క్రమాలు నిర్వహించడాలు
ఆ అప్పుస్ పెట్టి మంచిగా లేదంటే
ఉమ్ ప్రోగ్రామ్స్ పెట్టుడు ఇప్పుడు ఏమైనా ఒక అన్నదాన కార్యక్రమం ఏం పాటలు పెట్టి ఎగురుడు డ్యాన్స్ లేసుడు ఇదే ఇగా ఉమ్ కొంతమంది ఉమ్ ఉంటాం అనుకునే వాళ్ళు తొమ్మిది రోజులు ఉంచుకుంటాలి
ఆ తొమ్మిది రోజులు స్పెషల్ గా చేసుకొని పోతారు మా దగ్గర తొమ్మిది రోజు లా ఐదు రోజులా మల్లి ఒక రోజు ఒకటే స్వీట్ ఆట అంటే వేరే దగ్గర అయితేనెమో ఒకటే రోజు పూజలో కూర్చుంటారు కదా
ఉమ్
కానీ అట్లా కాదు ఇక్కడ
ఉమ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క తీరు ప్రసాదాలు
ఆ ఒక్కొక్క తీర్ ప్రసాదాలు ఐదు రోజులా మూడు రోజులా లేకపోతే తొమ్మిది రోజులా పెడుతుంటారు మా దగ్గర అయితే
మళ్ళా లడ్డూనీ వేలంపాట టేయడం పంచమీ వెయ్యడం
గణపతి కొని కొనియడం లాంటివి చేస్తారుగా ఎవరు తీసు కుంటే వాళ్ళు అట్లా ఒకవేళ వేళం పాట అయితే డబ్బులు ఇచ్చేస్తారు ఎంతకు పాడితే అంత
మళ్ళీ తీసుకున్న వాళ్ళే నెక్స్ట్ ఇయర్ మేమే వినాయక
ఆ వినాయకున్ని కొనిపెట్టడం
మళ్ళీ వినాయక చవితి అయిపోతే నెక్స్ట్ దసరా బతుకమ్మ
ఆ దసరా దసరా గూడ తెలంగాణ లే మంచిగా జరిగే జాతర హు
మాత్రమే పూలను దేవత తాగా పూజిస్తాం హు మన తెలంగాణల బాత్ బతుకమ్మ తర్వాత బోనాలు
మోని మళ్ళీ ఇప్పుడు ప్రెజెంట్ లా తే మేడారం జా జాతర కూడా మేడారం రాం సమ్మక్కల పండుగ కూడా ఎ ఎక్కువ
మహా కుంభ మేలాని కూడా కూడా చెప్పుకు బతుకమ్మ పండుగ అయితే ఇగ ఆడవాళ్ళకి అది ఒక చెప్పని చెప్పలేని ఆనందం
ఆ అదే అడవాళకి స్పెషల్ పండగ కూడా అట కదా ఓన్లీ ఆడవాళ్లు మాత్రమే కాలి
జరుపుకుంటారు ఊ ఇగా లాస్ట్ ది తొమ్మిది రోజులు తొమ్మిది తీర్ల ఆ అవతారాలు ఎత్తుతది బతుకమ్మ తోమిది తీర్ల ప్రసాదాలు చేస్తారు లాస్ట్ రోజు చెర్ల ఎస్తారు బతుకమ్మను
ఒక రోజు ఏదో ఆడరు కదా ఆరో రోజు ఏమో
అని బతుకమ్మని ఆడారు
ఆడరు ఆ రోజు మాత్రంే
ఇ ఫస్ట్ రోజు బతుకమ్మ లాస్ట్ రోజు బతుకమ్మ మాత్రమే పెద్దవాళ్ళు చెరువుకు అడిపోయి ఆడతారు ఈ మధ్యలో రోజులలో చిన్న పిల్లలు ఉంటే ఆడుకొని చర్ల వేసి వస్తారు
వినమడ అట్లే వయిస్
హలో
ఆ చెప్పు
హ సద్దుల రోజు మాత్రమే ఇంకా చాలా గ్రాండ్
ఆ రోజు పాటి పాడు ్యాన్స్ చేసేది కానీ ఇప్పుడు అదంత లేదుగా
కోలాటం ముయ్యలుగడం అవన్నీ
కోలాటం పాట జానపద గేయాల అవన్నీ వాడుకుంటా పూలా పట్టుకొని
పాటలు పాడుకుంటే వేసేది ఇప్పుడు అదంతా ఏం లేదు ఇప్పుడు డీజే బాక్స్
బాక్సిలు పెట్టి ఏలా అడుతే ఏడం
ట్రెండ్ అయిపోతుందంతా
ఆ ప్రతిదానికి బాక్సు లేంది పడుగ అనిపియాలదు
ఇ తర్వాత నెక్స్ట్ డే దసరా దసర రోజు ఏముంది ఏదై చిన్నగా జమ్మి గడి పోతారు పాల పెట్ట
చూస్తే మంచి జరుగుతుందిని నమ్మకం ఆ
రావణ సూరుని కాల్తారు
ఆ కొన్నిద కొన్ని అన్ని విలేజ్లు వస్తుారా ఇంతగాన మంచి సెలబ్రేటీ చేయరుగా
చేయరో ఒక్కొక్కరు
ఓన్లీ జమ్మి చెట్టున్న పాల పిట్టని చూడడం ఆ ఆ ప్రోగ్రామ్ ఒకటే పెట్టుకుంటారు
ఇంకా దసరా ఆంధ్రలో గ్రాండ్గా చెప్తారు ఆంధ్ర మనకాడ బతుకమ్మ ఫేమస్ అక్కడ సంగ్ దసరా ఫేమస్
ఎక్కడ ఆంధ్రాలోన
హ్మ్
ఆంధ్రలో బతుకమ్మే ఆడరుగా ఇ కా
దసరా దసరా దసరా జరుపుకుంటారు ఆ దసరా మొత్తం మన కంట్రీ మొ మొత్తం ఉంటాది